హలో
వినిపిస్తుందా
ఎస్
ఉ చెప్పు మళ్ళీ ఇందులో ఎట్లా ఉంటే ఆ ఎక్కువసేపు ఒక్కరే మాట్లాడుకుంటే ఒక్కరే సైలెంట్ గా ఉండొద్దు,
అవునా
అట్లనే మళ్ళా వన్ కూడా ఆన్ చేసి కొంచెం సేపటి వారికి ఇచ్చాం అనుకోకట
సిక్స్ మాన్
ఏమో ఫాస్ట్ అయితే చూడదాం ట్రై చేద్దాం,
ఈ కాటంగ్ మ్యాచ్ ఉన్నాను,
ఓమై ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుది అంటాం అదిగా
అవునా ఎవరు అంటే ఎట్లా రికార్డ్ అయి
ఏమైంది, ఏమో అన్నే రికార్డ్ చేసుకు, ఉంటది అని ఉంది మరి గైడ్ లైన్స్ లా ఇప్పుడు నీకు చెప్పిన కదా నువయి వే దాంట్లో ఇప్పుడు ఆ రిజిస్టర్ అయినావు కదా అయినాక దానిలా నేను ఇప్పుడు కాల్ అయిపోయినాక ఈ కాల్ అయిపోయిన ఇప్పుడు మనం ఇట్లా చేసిన ఫోర్ టైమ్స్ మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకున్నాక చుద్దాం నాకు వస్తదా తర్వాత మళ్ళా నువ్వు ఒకళ్ళకి వచ్చింది, అనుకో నువ్వు రిజిస్ట్రేష తర్వాత ప్రాజెక్ట్ ఇప్పుడు దీని లెక్క టాస్క్ లు డౌన్లోడ్ చేసుకోవాలి, కదా ఇలా చేసుకుంటూ నేను చెప్తా అదే చేస్కో చూద్దం
ఏం చేస్థానావు ఆమె నువ్వు
ఏం లేదు తిన్నావా,
తిన్న
ఉ
ఏం కర్రీ
మా చికెన్ కాలిని కాలేజీలో ఫెస్ట్ ఎప్పుడు,
ట్వంటీ సిక్స్త్
ట్వంటీ సిక్స్ ఒకటే రోజా
అవును ఒకటే రోజు
ఎందుకు మూడు రోజలు ఉంటదిగా,
ఒకటే రోజు చేసారు అంటే మళ్ళీ నవంబర్ లో సిల్వర్ జూబ్లీ ఉంటది. ఆ అవి దానికి నైన్టీన్ డేస్ ఎన్నో డేస్ పెడతాన అన్నారు, అందకే ఈ సారి ఒకసారి ఈగ ఫైనల్ ఇయర్స్ కి వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేస్తే ఒక రోజు పెట్టేళ్ళు, మార్నింగ్ ట్రెడిషనల్ నైట్ వెస్టర్న్
హ్మ్ హు నైట్ ట్వెల్ అక్క
పు
టూ ఆ
అవును
గ్రేటే మాకు ఈసారి ఇగ ట్వల్ వరకు జేసి సరికి ఫుల్లు కుష్ అయిరు త్రీ ఇయర్స్ బ్యాక్ మూమెంట్స్ ఆ తి బ్యాక్ వచ్చినాయి అని చెప్పేసి యాక్చువల్గా మాకు నైన్ మార్క్ పర్మిషన్ ఇత్తే ఆ సెలబ్రిటీ రావడమే టెన్ కి చ్చినా మనీషా అ ఎలెవన్ లెవన్ థర్టీ ట్వల్ అయింది ఇంగ
మా కూడా గెస్ట్ ఎవరు ఇంక ఎప్పలే మరి ఎవరుత్తరో అసలు రారనుకుంటున్నా తెలిసి గెస్ట్ ఈసారి నెక్స్ట్ విలుత్తర్ కావచ్చు సిల్వర్ జూబ్లీకి
సిల్వర్ జూబ్లి అంటే మీ కాలేజ్ సిల్వర్ జూబ్లియా
అవును
ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ అంతే కదా
ట్వంటి ఫిఫ్త్
అదే
మ్ అందుకే ఇగో ఇయళ అందుకే పోలే అన్నీ డ్యాన్స్ ప్రాక్ క్టిస్లు అవి ఇవే జరుగుతాయి
ఆహా ఆ యాల మీకు కాలేజ్ ఉన్నద
ఉన్నది రంజాన్ రేపా
రేపు కాని ఇయళ వేసుకుంట్రు వాళ్ళు వాళ్ళకి మూన్ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు నిన్న కనిపి
ఆ సౌదీలా ఫతి సౌదీలా కనిపిస్తారు ఆడ కనిపించినంక ఇడఎసుకుంటరట
గదే ఇగ ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తెల్లారి ఎసుకుంట్రు వాళ్ళు
ఇగ ఎవ్వరు ఒత్తలేరు కాలేజికి ఈయల అందుకే ఉన్నా అందరు వచ్చిన వాళ్ళు అందరు డాన్స్ ప్రాక్టీస్ అని పోతాలు ఎంజాయ్ జేత్తాలు మళ్ళీ అటినెన్స్ నాకు ఫుల్ ఉన్నది ఎయిటీ ఫోర్ ఉన్నది
ఎయిటీ ఫోర్ ఉన్నా ఎంత మీకు కూడా సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఆ
సెవెంటీ ఫైవ్
నాక నాకు హిస్ జిల్లా పాట అంటది
సిక్స్టియేన
సిక్స్టీ త్రీ
సిక్స్టీ త్రీ మీ అన్నయ్య ఉన్నాడ
లేడు నువ్వు గ్గవన్ని మాట్లాడద్దు
ఓ షిట్ మ్యాన్ యాజ్ అన్నోన్ యాజ్ ఎ స్ట్రేంజర్
ఆ అంటే అన్నాను అట్లా కాదు గాని పర్సనల్ డీటెయిల్స్ ని షెర్ చేసుకోవద్దు
కలిసినారా
ఫ్యామిలీ గురించి చెప్తున్న షెర్ చేసుకుంటాం పర్సనల్ గా
ఐ డోంట్ నో రా బంగారం
మల అబ్జి జీ వ చూజ. దంతా కొన్ని కొన్ని ఉన్నాయా అబ్జిజ్ సేమ్ వర్డ్స్ బిహవియర్ అలా
హు హూ
వాళ్ళగారా
నైస్
సుద్ద ముక్కకు కాళ్ళయిపోయినాక వత్తాయి కదా
అత్తే ఇగ నేను గూడ ట్రై చేస్తా అన్నమాట.
చేస్తాం ఎందుకు చేయం
అంతే మ మనందుకుదిబట్కో
అంటే నను ఈసాను నేను ఇది మళ్ళీ ఇప్పుడు పోదు కుళాయికి మనం చేసుకుంటే అయిపోతాది కదా అని ఇట్లనే అన్నాను ఆమె వెన్న మంచిగానే వచ్చింది హ ఇదే నీ తోనే ఫస్ట్ ఫస్ట్ ఎట్లా వర్క్ అయితుందో చుద్దాం. ద్దామని నేను నీకు చేసిన
ఆహా
నిన్న కాకపోతే నిన్న అంత ఆగమాగముండ.
పట్టాద
అదే కట్ అవుతుందో మనం కట్ చేయాలో నాకు కూడా తెలీదు. అల్లనయితే కట్ అవుతుందిని ఉన్నది. ఇంకేదైనా ఇప్పుడు డాట రాక ఇట్లా ఏదైనా కట్ అయింద అనుకో. దానికి తెలిసిపోతుందంట. కాల్ ఎందుకు అలా కట్ అయిందని చెప్పి పుష్పు మనందరం మనం కట్ చేసుకున్నాం అంక ఇది వేస్ట్ అన్నట్టే
అవు
ఇప్పుడు దీనికి మనీ ఏం రావు మనకి అట్లా మనంతట మనం కట్ చేయొద్దు టెన్ మినిట్స్ కన్నా ముందు ఒకలా ఇప్పుడు నువ్వు అంటే లైన్ నువ్వు యాప్ ఓపెన్ చేసి పెట్టమని చెప్పినా కదా నేను చెప్పినంకా నేను కాల్ చేసి గ్యాప్ లో నుంచి ఓపెన్ చేయలేదు అనుకో అది రింగ్ అయితాంది నేను వెత్తలేదు అనుకో ఇప్పుడు అదంతా అంటే ప్చ్ ఒక అటెంప్ట్ చేసామ్ అన్నట్టు ఇక పైసలు రావు ఏం రావు ఇంకా త్రీ టైమ్స్ ఉంటది. రలేేదు కదా అని చెప్పేసి అట్లు ఉండదు.
అవునా
అ
ఇప్పుడు గేట్ క్వాలి క్వాలిఫై కాలే
కాలే ట్వంటి వన్ మా పాయింట్ సిక్స్ అ మా మా క్లాస్ అందరికి ఫైవ్, సిక్సే
మ్ నిజంగా మంచిగానేండి ఇంకొక ఫైవ్, ఫోర్ మార్క్స్, ఫైవ్ మార్క్స?
నిజంగా మార్క్స్ నీ కొచ్చింటే మొత్తం క్వాలిఫై ప్రశాంతం అయితే ఆ ఇంకా ఇంక చూ వీళ్ళ కూడా కదా సుమతి వాళ్ళు కూడా మంచిగా అమ్మకైతే ఫైవేచ్చ సా
వాళ్ళు ఏంటిది క్యాస్ట్ ఎస్టీ యా
సుమతి ఎస్టీ యే ఆ రోజు పూజ తంకాతే ఆమె మ్
నిశిత నిశిత
ఆ ఆమె ఆమెకి ఎంత వచ్చినాయో చెప్తాలేదా ఆమె అంటే నాకు భయం అవుతుంది నేను చూసుకోను అని అంటాంది కావాలని.
మ్
ఆమె క్యాస్ట్ మో పద్మశాలి
అంటే బీసీకి కిందకి వస్తారు కదా
బిసి కిందకి వస్తారు కాని ఓబిసి సర్టిఫికెట్ ఉన్నా మంచిగా ఉండు ఓబిసి సర్టిఫికెట్ జస్ట్ బిలో ఎయిట్ లలాక్స్ వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఉంటదట నాకు ఓబిసీ సర్టిఫికేట్ లేదు ఇంకమ్ బిలో ఎయిట్వ ల్యాక్స్ ఉన్నవాళ్ల కోసం ఇప్పుడు ఓబీసీ మేము కూడా అంటే మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉన్నాది మరి అది మాకు అత్తగా రాద నాకు తెలియదు కాని మాక్సిమం జనరల్ వాళ్ళ అందరు ఉంటదట ఈడబ్ల్యూ ఎస్ అన్నా ఇదన్నా ఇప్పుడు అలా చూడు బసి ఇడబ్లిఎస్ వాాలాకి ఎంత ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మార్క్స్ అట్లా అంటే నాకు టూ మార్క్సే పోయినట్టు మా ఫ్రెండ్స్ అందరు అదే అంటారు టూ మాస్టర్ పోయింది నాది ఇగా నేను చేస్తే అటెంప్ లాగా రస్
నువ్వు చెప్పినావు నెగిటివ్ కూడా ఎక్కువ పెట్టినా అని
చెప్పిన ఇగా ఎవరికీ చెప్తా ఇగా ఒకరికి చెప్పి ఒకరికి చెప్పకుండా ఉంటామా ఇగా లైట్ ఇగా మొత్తం మొత్తం అన్నీ పెట్టినా ఇంకా నేను రివ్యూ లో పెట్టినయి కూడా వెనకకు పోయి పెట్టు వచ్చిన అది అనుకో ఒక స్త అంటే ఇప్పుడు నై న్నాయి ఇం కొన్ని వదిలేసిలు ఉంటే షూర్ గా లేని వదిలేసి ఉంటే మాత్రం ఫార్టీ ప్లేస్ వస్తున్నాయి థౌజండ్ లోపు ఉండే ర్యాంక్ అయితే ఇప్పుడు ఆల్ ఇండియా ట్వ ట్వంటీ థౌసండ్ వచ్చింది గా
విజూ అల్ ఫెయిల్
ఆమె ఏం రాయలే ఆా ఏయినా అవును అందని చెప్పి ఎట్టక నీ ఎందుకు పెట్టినవు నువ్వు చూసినవా అయిన ఏం కాదులే చాలా గ్రేట్ ఇంకా గా ఇంకా వదిలేశయంగా నెక్స్ట్ సేమ్ మంచిగా రాయి
నెక్స్ట్ సారి నేను కూడా రాత ఇగ
రయి మా మా మమ్మీ అంటది నువ్ అన్ని రాసి వడగట్టుకున్నావా అని అంట ఏంటండీ ఇగా
మ్మ్
అన్నం పెట్టకుండా అయిపోవు కదా అనే అనుకుంటా ఇట్లా అన్నది
అంటే నువ్వు ఎట్లా పెట్టినావు చెప్పు నీకు తెలిసి ఉన్నాయ కరెక్ట్ పెట్టి లేకుంటే తెలవని ఏదేదో పెట్టినావా
తెలిసి ఉన్నాయి పెట్టిన తెలవనై కూడా ఎలిమినేషన్ మెథడ్ ఉంటది కదా ఇప్పుడు రెండు సమె ఏం ఉంటాయి అట్లా ఒక్కొ ఒకటే హెల్మెట్ చేసుకున్న ఒకటి అట్లా పెట్టనా అన్ని పెట్టిన ఇగా తెలిసినై కొన్నే పెట్టిన తెలవని చాలా పెట్టిన అందు అదే మైనస్ అయింది ఒక పది క్వశ్చన్లు పెట్టకపోయిన్నా నాకు ఇప్పుడు పాస్ అయ్యేదాన్ని ఒక ఫేమ్ ఆ
హమ్మ్
ఈ టెన్ మినిట్స్ దగ్గరికి వస్తాది కట్ అయితుది కావచ్చు కట్ అయితే మా మాత్ర్ ఆప్ ఓపెన్ చేసే పెట్టు సరేనా
ఓకే
మళ చేత్తనా ఇళనే
కాదు మళ్ళీ ఎప్పుడుంటాయి
ఇదా నెక్స్ట్ ఇయరు సంజన గట ఫైవ్ మార్క్స్ వచ్చినాయట నాకు ఫైవ్య వచ్చినాయి అని అంటాది ఆమె ఎప్తేనే చూసుకున్నా నేను
అవునా
మ్మ్
మొన్న మొన్న ఏషింది మొన్న మెసేజ్ జేషింది రూమ్ షిఫ్ట్ అయిలా అనుకుంట ఏషి తిని
ఒక నిమిషం మా కాలు కట్ చేసి మళ్ళ చేస్తా కట్ కాలే కద